తో
ఇచ్చారు వినిపిస్తుందా
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది సిస్టర్
తిన్నారా?
ఆ తిన్నాను సిస్టర్ మీరు
ఆ తిన్నాను సౌండ్ చిన్నగ వస్తుంది. హలో
ఆ చెప్పండి
తిన్నారా
ఆ తిన్నాను సిస్టర్ మీరు
ఉమ్ తిన్నాము ఏం చేసినారు ఈరోజు
హెస్టే
ఏం చేశారు ఈరోజు
మేమా చికెన్ చేసుకున్నాం. సిస్టర్ మీరు
ఫ్రైడే కదా రోజు
ఏడే అయినా పర్లేదు, ఓన్లీ మండే మాత్రం తినము.
అవునా మేమ్ ఫ్రైడే సటర్డే తెచ్చ చికెన్ గానీ మటన్ గానీ
ఓకే మీర్ తిన్నారా మరి
తినేసి బట్టి అన్ని సామాన్లు కడిగేస్తున్నాము.
ఓకే ఏం తిన్నారు
అన్నం పప్పు మామిడికాయ పప్పు
అక్
అన్నం పప్పు టమల్ పొటాటో కర్రి
ఓకే
మీరు అందరు తింటారా, చికెన్ మీంట్లో
హా అందరం తింటాం సిస్టర్ నేను మాత్రం మండే తిననూ మిగతా వాళ్లంతా ఎప్పుడైనా తింటారు.
అంటే మీకు వారాలు ఉండవా ఇంట్లా
ముందయితే మండే సాటర్డే తిన్నాను ఎప్పుడో సాటర్డే కూడా తినేస్తను మండే మాత్రమే తినను
అవునా కాదూ అంటే వారాలనే ఉంటాయి కదా మీకుండవా అట్ల ఇంటి వ ఇంటి వారం అనే అవును
అవంత ఏం లేదు సిస్టర్ మాకు
మీ ఇంటి దేవుడెవరు
మా ఇంటి దేవుడు నాగలమ్మ నాగలమ్మా
నాగాలమ్మ కొత్తగా ఇంటున్న పేరు అంటే ఎ నాగమ్మ
యాయా
నేను కొత్తగా వింటున్నా ఎక్కువ అందరి ఇ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అంటారు గదా
మాకు నాగమ్మా ఆ తర్వాత అంటే వెంకటేశ్వర స్వా వామి
అవునా మీరు ఏ ఫెస్టివల్ బాజ్ కుండరా
మేము సంక్రాతి సిస్టర్ సంక్రాంతి బా చేసుకుంటాం ఆ తరువాత అంటే దీవాలి మీరు హలో హలో